ఏం లేదు బ్రో ఏం చేస్తున్నారు
అదే ముద్ర ఇంటి దగ్గర ఉన్నారా నువ్వు
నేను ఇక్కడ వర్క్ లో ఉన్నా నేను
ఉమ్ హమ్
ఏం చేస్తారు మీరు
నేను జోయలుకాస్ లో సేల్స్ మ్యాన్ చేస్తున్నారా
ఎప్పుటి నుంచి
త్రీ మంత్స్ నుంచి
ఎంత శాలరీ ప్యాకేజ్
టొన్టీ ఫోర్ కే ఒస్తది ప్యా పిఎఫ్ లు అవన్నీ కట్ అయి అట్ టొన్టీ ఒస్తది
ఇన్సెంటివ్స్ లేవా మికూ
ఇన్సెంటివ్స్ ఇంకా త్రీ మంత్స్ అయితే యాడ్ అయితై ఇగ
అచ్చ స్టాటింగ్లో త్రీ మంత్స్ దాక్ ఇవ్వరా
ఊ సిక్స్ మంత్స్గా ఇప్పుడు నేను త్రీ మంత్స్ అయింది గా జాయిన్ అయ్యి సిక్ క్స్ మంత్స్ తర్వాత ఇగ ఇన్సెంటివ్ యాడ్ అయితది
అచ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇన్సెంటివ్స్ రావా మనకు
ఊహు రావు రావు ఒస్తై మన సేల్ మంచిగ్ చేస్తే ఒస్తాయి అవి గుడా తక్కువలో తక్కువ సిల్వరిగా ఒక్ కేజీ అమ్మితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఒస్తది
అచ్చా మీరు సిల్వర్ లో జేస్తున్నారా
ఫస్ట్ స్టార్టింగ్ లో సిల్వర్ లో పెడతరు ఎక్స్పీరియన్స్ లేదు గదా
ఊ
సో దా లా
మీకు ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా స్టార్టింగ్ లో
స్టార్టింగ్ లో ఈ త్రీ సిక్స్ మంత్స్ మాత్రం ట్రైనింగ్ లాంటిది మన ఇగ క్లిక్ అయితే మనక్ అప్ తొందరగా అబ్డేట్ అయితే ఇ మనగ్ గుడా సేల్స్ లోవే పంపిస్తరు ఇగ ఫ్లోర్లో
అచ్చ అది మన స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటది మనం ఎంత తొందర్గ్ నేర్చుంటే అంత తొందరగా మాట
అదే స్కిల్స్ ఏగా ఏముంట
ఇంకేంటి మరి సంగతులు తిన్నారా
తిన్లేద్ తినాలి ఇగ స్టార్ట్ జేయాలి
ఊహు ఎక్కడా జాబు
జాబ్ ఇంకబ్ మంది ఇక్కడే వనస్థలిపురం బ్రాంచ్
వనస్థలిపురం ఇంకేంటి మర్స్ సంగతులు
ఇంకేంటి బ్రో సంగతులు ఏంటి జాబ్ ఏడ దాక ఒచ్చింది
ఊ ఉ
మీ స్యాల్రీ ఎంత్ తా మీ స్యాల్రీ ఎంత
నాద నైన్టీ ఫైవ్ తౌసండ్
గుడ్ స్యాల్రీ పిఎఫ్లు ఏం కట్ అవ్వవా
పిఎఫ్లు కట్ అయి నైన్టీ ఫైవ్ ఒస్తది
ఏ కంపినీ బ్రో
మాది సాఫ్ట్వేర్ ఐటి
ఐటియా నాన్ ఐటియా
ఐటి
ఉహు కంపినీ పేరు
చప్పద్ అన్ని
చెప్పాలిగా బ్ర తెలుస్తుందిగా నేను చెప్తున్నాగా నా కంపెనీ పేరు
మీరు చెప్తారని చెప్పేసి నేను చెప్పద్దు విగే చూడాల జాబ్స నేను
చూడు బ్రో రఫ రిఫర్ చేస్తావా నాది కూడా సర్టిఫికెట్ ఉంది బీటెక్ది కంప్యూటర్ సైన్స్ ఇందనే ఇది
ప్రాజెక్ట్ చేసారా మరి లాస్టుటైం మ్
బ్రో
లాస్ట్ టైమ్ ప్రాజెక్ట్ లాస్ట్ సెమిస్టరు
ఆ అయిపోయింది అయిపోయింది డ్రైవింగ్ కల్ మీద ఒక ప్రాజెక్ట్ చేసిన
మరి మీరు సిఎస్ఈ తీసుకొని మరి ఎందుకు ఇది జాయల్ కాసలుది
అఐదా అనుకున్నా ఇక ఫీల్డ్ వేరే ఇదిగా చేంజ్ అయింది ఫైనాన్షియల్ ఇబ్బంది ఇంకా మనది కొంచెం స్టగలన్ స్టడీ లోస్టగలనా కొంచెం
హ
అ
సో దీనిట్లో చేస్తుంద అన్నమాట
దీంట్లో కూడా ఫ్యూచర్ ఉంది ఇక ఈగ దీంట్లో మనం మంచిగా ప్రమోషన్ వస్తే దుబాయ్ వెళ్ళొచ్చు వాళ్లే పంపుతారు కంపెనీ వాళ్ళు మొత్తం మొత్తం విష ప్రొసెస్ మొత్తం వాళ్లే చేస్తారు అక్కడ కూడా గుడ్ శైలి ఉంటే మనకి ఆ
దుబాయ్ దేనికి పంపిస్తారు
అదే ఈగ ప్రమోషన్ వస్తది మనకి మంచి సేలింగ్ ఉంటే అక్కడ పంపిస్తారు ఈగ
అచ్చ అక్కడ కూడ బ్రాంచ్ ఉందా
ఆ సో మెనీ బ్రాంచ్ అల్ ఇండియా ప్రపంచం మొత్తం ఉంటది ఇది
అచ్చా ఎన్ని బ్రాంచెస్స్ ఉన్నాయి మీకు ఆల్ ఓవర్
ఆల్ ఓవర్ బ వాళ్ళు మొత్తం కలిసి అంటే రెండు లక్షలు ఉంటాయి అనుకో రెండు లక్షలు మూడు లక్షలు మేబీ అప్రాక్సిమేట్లీ
ఊహు మీకెవరు చెప్పారు ఇది జోయలుకాస్ లో మీరంతంట మీరే వెళ్లారా ఎవరూ అయినా రిఫర్ చేశారా ఊహు మీరు సిఎస్ ఇందులో దిన్ ఆ మీ ప్రాజెక్ట్ గురించి చెప్పగలరా ఏమైనా
ఆ ప్రాజెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ డ్రైవింగ్ ఆల్కాల్ తీసుకోకుండా మనం కొంచెం బెటర్ లక్ గా మనం మంచి అన్కాన్షియస్ అయినా మన ఒక డివైస్ ఉంటది అది దాన్ని గ్రహించి ఈగ యాక్టివేట్ అయ్యి కార్న్ సైడ్ కి పోయి తిప్పడం అంబులెన్స్ కి లైక్ థాట్ అలా కాల్ చేయడం
ఇయ్యాన్ని ఇంతకు ముందు గుడ ఉన్నాయి కదా
ఉన్నాయి ఇవి ఆ ప్రాజెక్ట్ మీద నేను కొంచెం ఇంకా అవగాహన కోసం నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ తీసుకొనన్నామట అ డిఫరెన్స్ ఏం లేదు
నార్మల్గా మన టెక్నాలజీ కాకుండా మీరు కొత్త టెక్నాలజీ ఏమైనా క్రియేట్ చేశారా అని
జి లన్ని ఏం లేదులే గాని కొంచెం పాతదే కొంచెం సాఫ్ట్వేర్ కొంచెం డెవలప్ చేశాన్ దాంట్లో మరీ అంత ల్యాగ్ కా కుండా అప్డేట్ అప్డేటెడ్ వర్షన్ అన్నమాట
అచ్చా అప్డేటడ్ వర్షన్ ఆ
ఉమ్
సో
అదే ఓ అదే ప్రాజెక్ట్ లేగాని కొ చామ్ మరీ ల్యాగ్ ఉండకుండా ఫ్లో లో ఈగ అర్థం చేసుకుని డ్రింక్ చేసినా యాక్సిడెంట్ అవ్యవ్ అవ్వాలనే ముందు కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆ తాత ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసి అన్నమాట ఇలా అయితుంది ఇలా అన్కాన్షియస్ ఇట్టా ఉన్నాడు వీడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా సిచ్యువేషన్ అన్నట్టు దాన్ని అప్డేట్ చేసినవ్
మరీ మీరు చేసిన ప్రాజెక్ట్ మీరు ట్రైల్ చేశారా
అదేేం ట్రై చేయలే ట్రై చేపియాలి అది పోలేదు దానికి అప్రూవల్ రాలే యాక్చువల్ చేద్దామంటే కోర్టు నుంచి మాకు
ఎందుకు రాద్ ఆ ఎందుకు రాలేదు అప్రూవల్ దేనికి రిజెక్ట్ చేశారు మీ ప్రాజెక్ట్ ని
రిజెక్ట్ కాదు మనం మొన్నేగా పెట్టింది ఇక దానికి ఇంక రాలే అప్రూవల్ ఇగ వస్తుందో రాదో ట్రై చేస్తున్నాం అది వస్తే చూద్దామని
ఉహు ఇఫ్ ఇన్ కేేస్ మీరు చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మీరు వస్తారా మళ్ళీ
ఉమ్ ఏవి అనుకుంటా
హుహూ అంటే మీరేగా చేసింది ఈ ప్రాజె
ఆ త్రీ పర్సన్స్ త్రీ పర్సన్స్ ఇగ నేను మా ఫ్రెండ్ గ్రూప్ మెంబెర్స్ అన్నమాట
మీరు ఓన్ గా ప్రాజెక్ట్ చేశారు కాబట్టి దీంట్లో ఇంకా మీకు చాలా లైఫ్ ఉంటుంది కదా దీనికి
అదే అదే
ఇంకా అడ్వాంటేజెస్ చేయచ్చు ఇంక డీప్గాజేయచ్చు ఆల్రెడీ టెక్నాలజీ తెల్సు కాబ మీరే స్వయంగా చేశారు కాబట్టి ఇంకా మీకు దీంట్లో ఎక్కువగా ఉంటుంది కదా కంపేర్ చేస్తే
ఇక మన అప్రూవల్ రాలే కాబట్టి ఏం చేయలేమన్నమాట సో అప్రూవల్ వచ్చేదాకా ఏదో ఒకటి చూసుకోవాలి ఇ ఇంట్లో ఉండి ఎప్పుడు లైక్ టింగ్ దీ తీసు ఈ ప్రాజెక్ట్ ని తీసు ఎ నాన్ ఐటీ కంపెనీలో మనం ట్రై చేసినా కూడా వర్కౌట్ అవుతుంది అన్నమాట
హ ఎన్ని మంత్స్ అయితుంది మీరు ప్రాజెక్ట్ చేసి
అయిదే స
ఇంకా ఎన్ని డేస్ పట్టిందంటే అప్రూవల్ రావడానికి
ఏది చెప్పలేం బోగా మట్లాంటి ప్రాజెక్లు చాలా ఉంటాయి అన్నమాట
ఆ హమ్
అ
అచ్చా ఎలా ఉంది మరి మీస్ జయకాష్ జాగు
ప్రోబ్లం ఎదు అాల నాట్ బ్యాడ్
అ ఉ ఇంకేట్టి మరి సంగతులు జాయలుకాస్ మంచిగా ప్రాజెక్ట్
ని ఐటి కంపెనీ గురించి చెప్పు నేను కూడా త్వరలో లో వస్తానేమో ఎవరికి తెలుసు ఉ
ఉ హు
ఓన్ హ అ
క్టార్ లో ఉన్నాం మేము కూడా సేము
ఏ ప్రాజెక్ట్ మరి ఎనిమిధ
అయన్నీ కాన్ఫిడెన్షియల్ అయాన్ని చెప్పొద్దు
ఏ నా దగ్గర తెలుసుకున్నా చెప్పరా దేం ప
అది కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట ఎవరితో షేర్ చేసుకోవద్దు కాన్ ఫిడెన్షియల్
గ్రూప్ ప్రాజెక్టా ఓన్ ప్రాజెక్ట్ అ గ్రూప్ ప్రాజెక్ట్ ఓన్ ప్రాజెక్ట్ ఊడ
మీరు చెప్పార ఇదం అంటే మీరు ఓన్గా చేశారు కాబట్టి మీరంతా ఓ ఓపెన్ గ చెప్పారు మేము ఓన్గా చేయలేదు కద మేము కంపెనీ లో వర్క్ చేస్తున్నా కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి దాని వల్ల కానీఫీడెన్సియల్ అన్ని చెప్పదనుమాట బయటకి
మీ గురించి చెప్పండి మరి మీరు దాంట్లో ఏవి ఏ ప్రాత్ర వహించారు ఏమేమి చేశారు
నా గురించి చెప్పడానికి ఏముంది
ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా దాని మీద మీకు ఏమైనా బాగా ఆహా
మాది ఏముంటది చేస్తున్నావు అంతే ఏదో ఆడుతూ పాడుతూ అలా సాగుత తంది ఇంకేంటి మరి సంగతులు
ఏముంది ఇక ఫార్మర్ సైడ్ కూడా చూద్దామని ప్లాన్ ఫార్మింగ్ టైప్ కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేద్దాం అని
ఫార్మింగ్ లొనా
ఉ
అగ్రికల్చర్ చేశారా మీరు ఏమైనా
మనకు ల్యాండ్ ఉందిగ సో ల్యాండ్ ఉంది ఇగ
ల్యాండ్ లో ప్రాజెక్ట్ చేయడానికి ఏముంటది వ్యవసాయం తప్ప
అదే మరి దాంట్లోనే చేద్దామని
వ్యవసాయం చేస్తారా ఫార్మ్స్ లాగా ఏమైనా పెడతారా
వ్యవసాయమే కాకపోతే దాన్ని కొంచెం అప్డేటెడ్ చైనా టైప్ అన్నమాట చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు అప్డేట్ చేసినట్టు ఇండియాలో కూడా కొంచెం ఇంప్రూవ్ చేద్దామని ఇప్పుడు తక్కువ ల్యాండ్ ఎక్కువ సాగు లైక్ దాట్ లైక్ ఎ స్టేర్స్ లైక్ ఎ బిల్డింగ్ టంగ్ ప్లాలాంటేషన్
ఐడియాస్ బాగానే ఉన్నాయి కదా మరి జాయిల్ కస్ లో వేరే ఐటీలో మరి దానికి కదా
అదే మనం చదివింది ఐటీ ఈ ఫార్మింగ్ లో ఏడపోతుంది అగ్రికల్చర్
మ్ అగ్రికల్చర్ అని కాదు మీరు ఎలాగో యటీనే బీటెక్ చేశారు కదా సిఎస్సి అదే డిపార్ట్మెంట్ లో చూసింటే ఇంకా మీకు కొంచెం అవగాహన మంచిగా ఉండేద అనమా మీ ప్రాజెక్ట్ కంకా హెల్ప్ అయ్యేది జయల్ కాస అది మొత్త మొత్తం సెక్టర్లున్నీ వేరు వేరు సెక్టర్లు కదా
అదే అదే అదే
అ
కనా బ రహజ ఓకేనా బ్రో
ఓకే బ్రో బాయ్
బాయ్